హలో ధన్యవాదాలండి
అయ్ అండి ఎలా ఉన్నారు
అ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా
ఉమ్మ్ తిన్నామండి పడుకుంటున్నాం ఇప్పుడే
ఆహా అందరు బాగున్నారా
హు అందరు బానే ఉన్నామండి
ఏం చేస్తుందండి మీ పిల్ల
మా అమ్మాయి పడుకుందండి
ఆహా ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఎలా ఉందండి
మాకి ఇప్పుడు దాకా కొంచెం గాలి కొట్టిందండి లైట్‌గా ఇప్పుడు దాకా కొంచెం గాలి కొట్టిందండి
మ్మ్ఉహ్మ్ మాక్కూడా ఇప్పుడు వర్షం పడిం
కొంచెం ఉరుముతుంది మళ్ళీ చినుకులు పడుతున్నాయి తగ్గుతుంది
హా
ఇలా వచ్చిందండి
ఊ ఇంకేంటండి ఇవాళ ఏం కూర ఓండారు ఇవాళ మీరు
ఓ కూరయగా చ టమాటా చట్నీ చేపల కూరోన్డారు
ఉహు
చాపల ఫ్రై చేస్తాను
ఆ
చాపల ఫ్రై అండి టమాటా చట్నీ చాపల ఫ్రై మీదేం కూర అండి
మేమూ అదీ ఆ ఎగ్ని ఫ్రై చేస్తామండి
ఉ తిన్నారా అండి అందరూ
ఆ తిన్నామండి పనుకోబోతున్నాము
ఉమ్ మీ బాబులు ఏం చేస్తున్నారండి
ఉ మా బాబూ పెద్ద బాబు పన్కున్నాడండి చిన్న బాబు కదుల్తున్నాడు ఉయ్యాల ఊప్ తున్నా
ఊ చిన్న బాబా
ఉహు మా చిన్న బాబు
ఉన్నాడ
అవునండి
మీ అత్తయ్య గారు మామయ్య గారు ఎన్ చేస్తున్నారండి
ఉ బాగానే ఉన్న ఏం చేత మీరెంచేస్తున్నారాండి అందరు బాగున్నారు అండి
ఉ పడుకున్నాం పడుకుట్నామండి
ఉ నేను బిర్యానీ చేత మీరు బిర్యానీ చేయడం వచ్చా అండి
ఆ చందేయాల అడ చేస్తాను మీగుడా మీకు రాదా అండి
ఉ నాకు ఓచ్చంది మీరు వెరైటీగా చేస్ తారే కదా లేయర్స్ లేయర్స్ గా వచ్చాండి మీకు
లేయర్ లేయర్స్ గా చేస్తాము మీరు కూడా ట్రై చేయ చ్చండి లేయర్స్ గా
చేస్తామండి చెప్పండి ఎలా చేస్తారు మీరు
ఎలా ఏంటుందండి చికెన్ అయితే బాగా కడుక్కోవాలీ కడిగిన్ తర్వాతా అదే బిర్యానీ పాత్రలోనే వేయాలండి చికెను పెద్ద పాత్రలో వెస్కో ని అందులో కొంచెం ఉప్పు కారం పసుపు బిర్యానీ పౌడ్రు బిర్యానీ మసాలా ధనియా పౌడ్రూ
ఉ
పుదీనా కొత్తిమీరు లవంగా చెక్క సాయిజీర మొత్తం కలపాలండి పెరుగు బ్రౌన్ ఆనియన్సు మొత్తం కలపాలండి అందులో ఫ్రై ఆనియన్సు
ఆ
మొత్తం కలిపీ ఒకా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి
అవును
తర్వాత ఇంకో పాత్రలో నీళ్లు ఎసిరి పోసుకోవాలండి చేసుకున్న తర్వాత అందులో కూడా నీళ్ళలో కూడా కొది ఆ బాలా దినుసుల అండి లవంగా చెక్కా ఇలాచి కాయి జీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి దినా కొత్తిమీరు ము మొత్తం వేయాలండి అందులో ఉప్పు ఉప్పు కూడా వేయాలి బాగా నీళ్లు బాయిల్ అవుతాయండి బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అందులో వేయాలండి
ఆ
వేసిన తర్వాత అది నైన్ టీ ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి
ఉ ఆ
ఓన్లీ మ్యాగినేట్ చేసుకున్న చికెన్ అయితే స్టవ్ మీద పెట్టాలి ఆయిల్ లో అది వేస్తారు కదండి కొంచం స్టవ్ మీద పెట్టేసిన్ తర్వాత అది వాటర్ బయటకు వచ్చి కొంచెం ఉడుకుతున్నప్పుడు సిమ్ లో పెట్ పెట్టేసేసి ఈ రైస్ అందులో కలపాలండి అందులో కలపాలంటే మొత్తం కలపకూడదు లేయర్ లేయర్ లాగా వేయాలండి
ఊ
ఒక లేయర్ వేసి పుదీనా కొతిమీరు అలా గీ ఉంటే గి వేసి కలపాలండి నెయ్యి వేసి
ఆ
బాగా మళ్ళీ లేరవేసి మళ్ళీ అలా పుదీనా కొత్తిమీరు ప్రయాణియన్ నెయ్యి వేసి మళ్ళీ లేరు పెట్టి పెట్టి మూత పెట్టి దాని మీద ఒక నీళ్ళ సట్టి పెట్టాలండి పెట్టి ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తావిరి పెట్టాలండి దమ్ జం చేయాలి
ఆ
ఆ ఇలా చేస్తే చికెన్ లో ఉన్న నీలు
ఎందండి ఫిఫ్టీన్
దమ్కి పెట్టాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దమ్కి పె పెట్టేసేయాలి ముత పెట్టేసేసి దాని మీద నీళ్ళ తట్టు పెట్టాలండి
ఆహ
పెట్టేసేసి సిమ్లో పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దమ్ దమ్బలు పెట్టాలండి
నిమ్మకాయ పిండరా అండి పొలంలో
ఊ వేసుకోవచ్చండి వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు కదా వేసుకుంటే వేసుకోవచ్చు అది కూడా నెయ్యి వేసుకున్న తర్వాత అది కూడా వేయొచ్చు
ఆహా
ఉం లేకపోతే మీరు వెసరి పెట్టుకుంటారు కదా అందులో బియ్యం వేసిన తర్వాత అత్త నిమ్మకాయ కలుపుకుంటే రైస్ కలవకుండా విడివిడిగా ఉండిద్దండి బాగుంది అయితే అలా ట్రై చేయండి ఒకసారి అంటే చికెన్ తక్కువ తెచ్చినప్పుడు ఒకసారి అలా ట్రై చెయండి మీకే వస్తుంది
ఆ చూడాలండి మాములుగానే తెస్తారండి మా ఇంట్లో
మేము కలిసినప్పుడు ఒకసారి చేద్దాం అంటే కుదరట్లేదు కదండి
ఉమ్ అంతేగా
చేస్తానులేండి ఒకసారి అయిన తిందురు గాని నీకూడ నేర్పిస్తాను బాగా
ఆహా థాంక్స్ అండి చెప్పినందు
మీరేలా చేస్తారండి
నేను బాగా పొలవులని పోలవులాగానే వండుతానండి
ఉమ్ నేనైతే దమ్ పెట్టేస్తానండి దమ్ బిర్యానీ లాగా చేస్తాను
ఉ
ఇంకేంటండి మీ వారు పడుకున్నారా
ఆ లేదండి పడుకుంటారి
ఉ
అన్నం తింటే నిద్ర వచ్చేసిద్దండి
అవునండి
ఉమ్ మా పిల్లలు ఆడి ఆడి పా పనుకుంటున్నారు
ఊ పిల్లలతో అంతెల్లెండి పొద్దాకల ఆడుకొని ఆడుకొని వాళ్ళు కొంచెం వాళ్ళ కాళ్ళకి కొబ్బరి నూనె రాయండి తగ్గుతుంది
ఆ రాయలండి యాడ ఇప్పుడు అంటే ఈ ఎండకి జిడ్డు జిడ్డుగా అన్ అంటుకున్నట్టుగ
లేదండి వాళ్ళకి ఎండిపోతుంది నేను కూడా మా పాపకి రాసాను కొంచెం పట్ టకాడా కాళ్ళకి రాస్తే వాళ్ళకి వేడి లాగేస్ తుంది నొప్పులు ఉండవండి
అవును
ఆ పిల్లలకి హాయిగా ఉంటుందండి
ఆహా నా పిల్లలు నిద్రపోతున్నారు మా చిన్నబ్బాయి కొంచెం కదిలిన లేస్తాడు
ఊ
మా చిన్నబ్బాయి కొంచెం కదిలి చిన లేడు లేగుస్తా ఉంటడు ఆ
నేను సౌండోచ్చిన లెగవాలి ముందు
అవును
ఎక్కడ కూర్చుంటారో ఎక్కడ పడుకుంటారో జనాల్లోని
ఆ
ఎక్కడ కూర్చ్ ఎక్కడ్ లేగుస్తారో అన్ చెప్పి లెగిసిపో తడు కొంచెం సౌండ్ రాంగాల్నే ఇంకేంటండి సంగతులు
ఏమున్నాయండి చెప్పాలండి అందరు బావున్నారఅండి
ఆ అందరు బావున్నామండి మీరందరు బావున్నారా
ఆ బాగానేవున్నం ఇంకేం ఇంకేం ఇంకేం రెసిపీస్ వస్తాయండి మీకు చెప్పరా
ఏంటండి ఇంకే మి రెసిపీసా మీకే ఏ రెసిపీ కావాలండి అడగండి చెప్తాను
అంటే మీరు మొన్న పండగ చేస్ కున్నారు కదండి అదే మటన్ మటన్ ఇస్ స్తారంట కదా మటన్ ఏం చేసారండి వచ్చిందా మీకు
ఆ మటన్ ముగ్గురిచ్చారండి మటన్ దోస్ సకాయలో వేసి వండానండి దోసకాయ మటన్ కలిపి చేశానండి మొన్న నిన్న అది అయిపోయిందండి తలకాయ కూర ఉంటే ఒక రోజు ఉండనండి
ఆహా
హ్మ్ ఒక రోజేమో అదే ఇంకోటి చికెన్ ఉందండి అదే మటన్ ఉందండి వాళ మటన్ ట అది అది ఒక్కరోజే చేశానండి
ఆహా అవునా
ఆ అవునండి ఇంకేంటండి సంఘతులు
ఇంకేముంది అండి చెప్పాలమ్డి మీరే
ఏమి ఉంది అండి ఏం లేదు
వెళ్ళొచ్చారండి మొన్న మీఅమ్మోళ్ళ ఇంటికి వెల్తానన్నారు
హు వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేసేసామండి సాయంత్రమే వచ్చేవాళ్ళం మా మరదలొచ్ వ కదా అని ఉన్నామండి కొంచెం అలా వచ్చినట్టు
ఓహో అవునా
ఆ లేపోతే వచ్చేసే వాళ్ళ మండి
అవునండి
పిల్లల్ తో కూడా కాసేపు ఆడు
వచ్చారండి మరి మి మర్ దలు
ఆ రాలేదవా ఆ వచ్చిందండి సాయంత్రమే
ఒహో
ఆ వచ్చిందండి వచ్చిన్ తర్వాత మాటల్ చెప్పుకుంటా కు కూర్చున్నామండి కాసేపు ఇంకా రావాలనిపిలేదండి ఇంకా అక్కడే ఉండి మార్నింగ్ లేచి వచ్చమండీ ఎక్కడికి ఎళ్ళలేదండి మాఅమ్మ వాల్ల ఇంటికే నండీ వెళ్ళింది
హలో
ఎక్కడికి వెళ్ళలేదండి మాఅమ్మోల్ల ఇంటికేనండి వెళ్ళింది
అవునవును
ఇంకెక్కడికి వెళ్ళలేదండి మీరెక్కడికి వెళ్ళారండి
ఎక్కడికి వెళ్ళలేదండి మా అమ్మోలింటికి వెళ్ళాము పెళ్లికి ఎల్లిన తరవాత బీచ్కెళ్లాం
బీచ్ కెళ్లార అందరు కల్సి హాయ్ గా హ బాగా ఎంజాయ్ చేశారనమాట బీచ్ లో సరేనండి నాకు నిద్ర వస్తుంది ఉంటానండి
హలో